పోన్
హలో
హలో
చెప్ప్రా
చెప్పాలి
విన్పడుతుందా వాయ్స్ క్లార్
వినపడుతుంది
అవునా
కా
ఎక్కడున్నావ్రా అవ్ అవును
రా రా పోతా యక్కడి ఇప్పుడు అంటచ్చ
మీ సిస్టర్ కాలింగ్ మీ
ఉమ్ చాల ఉంటాల
సిస్టర్ కాలింగ్ మి
వస్తానే అడగ మరపేప్ప తమును అ మూత్త మతు నా కబడువా పక్క
ఇంకేంటి బ్రో సంగతలు
ఆ
ఇంకేంటి బ్రో
మన ఏముందక
అఐవజ చెప్పేదోకటి
తర్పోదు చి సినిమేనా ఆ ఎప్పుడ అరి వా చార్జింగ్ లేదే ఫోన్ లో పాడే మొత్తం
ఎంతుందిరా
రోయండి ఇలా పెట్టి ఫ ఫో మడుతుప్పుడు మళ్ళీ బయటకు వచ్చని ఇప్పుడుే తీస్తాను ఉమ్
బ్రదర్స్ ఏం చేస్తారు
బ్రదర్స్ ఏమో
ఇంటి ముందల బ్రదర్ మాది పెద్ద ఆయన చిన్న ఆయననా చెప్పాలే మరి కాలేజ్ లైఫ కడిగేస్తారు
చెరిపండు ఏమో మా అల్ఫా కాలేజ్ అంట మన బిగ్ బ్రదర్ ఏమో మరి ఎక్కడ వస్తారు కాలేజీ ఇంకా రాలంటే ఆప్షన్స్
బి టెక్ ఏనా
ఉమ్
ఉహూ ఎప్పుడు మీ
ట ఎ
హలో
హలో
మీతమ్మునీకి ఎప్పుడు అంటారా జాయిన్ంగ్
పైస మమకు
ఆ
ఐతే అయితార వళ ఇరవై తారీకుు
ట్వంటీ కా
ఫోన్ నాకుందట్లా ఫోన్ హ
అ
హ
ఏం కూరార మరి
ఆ నాకు తెల్వదు అక్క
రజ వెరు ఆర ఇంకా సూర్లే
హహ
అగ చాల కత ఆ కంకర్ కిందంగా వేసి
చిన్న త చిన్నలా కనికదం
ఏమో తింటున్నట్టున్నావు గారా
దారువడకుకి కళ ఉంటతాం
ఏం తింటున్నావ్
అదా మామిడిపండు
ఓయమ్మ తియ్యగుంటాయా మీవి
మ ఇ అనే ఉతా ఇకా లో మాక్క వయిట
ఆహా మీ బ్రదరు సిస్టర్ ఏం ఏం హాలిడేస్కి పోయిరా అయ్యా ఇది కూడా వస్తను కూడా వస్తలేదు.
హ హ మనుషు మన బ్రదర్ని ఎక్కించుకురా ఎక్కించుకునిరా అని చెప్తివి గా
ఉ
మళ్ళ ఫోన్ చేసి ఆయన బ్రో రెండు రోజులు ఉంటాం బ్రో అంటున్నాడు మళ్ళ
ఓ
రేపు నాకే పడుతుందంట పిడి
నా య్యా అనుకుంట నీకే పడుతాది అవును ఆ బాత్ రూమ్ అవును మన బిగ్ బ్రదరు ఒపోయిండార హైదరాబాద్
అయ్యో ఇళ్ళ కు మన సర్ నడిత కే అయ్య శి మా సౌండ్ తీసుకొని బేరంట్ పేరంట్ సంధ్య కాడ అయితే
ఈరోజ పది అయ్యిందా అయినా ఒకోటి మాగ్రాండ్ ఫాదర్ కూడా గ్రాండ్ మదర్ సారీ గ్రాండ్ మదర్ కూడా అంటుంది
హు
బట్ నో క్లారిటీ
అదే
తెల్వదు ఓన్లీ సే టాప్ అదా ఆ బాత్రూం లో దేవనాలా తీరుస్త బాగుండ ఆ తప్పదు గాదురా ఇమైతే
హ్మ్
ఆ రోజు నా తోటి వీడియో కాల్ చేసినప్పుడు ఏమో అట్ట అన్నది. మేము ఏమో నాకు అసలు నమ్మకం తక్కువ. మేమే అసలు డిసైడ్ కాలేదు అది ఇది అని అన్నది మరాట్టఅటెట్ట పోయింది హువుమ్ తా పదేండ్లు ఆగురో ఒదినో
న అయమ్మ ఎప్పు అమ్మ మళ్ళ పోయి నని
ప్రంగా మదర్ ఇన్ లా అంటే మదర్ ఇంలా ఏ తెందురా అయ్యా గదలన్స చూడ కుట్టాయ ఏ
హు
మళలు వేసిరు ఇదియితే మాచెతనే కాదు ఇంకా మరి
చెప్పలి
నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పురా
మన బ్రదర్ వస్తే
హు ఇటు వస్తా ఉంటావు లేకుట లేదా అంటావు అంతేనారా
బ్రదర్ వస్తే ఏదంటే బండి ఉంటుది మంచిగా ఎక్కించుకో ఎక్కించుకోస
హ యమ్మ
బ్రదర్ ఉన్నప్పుడు బండి లేకపోయిన కాల్ చేసా అపుడప్పుడు భై వాకు
మరి అదేది మరి నేను ఉన్నప్పుడు కూడా రావచ్చుగా
ఎంత సెప్పని ఉంటాంటడా వచ్చేంటే మాట ఒక పూట ఉంటా ఒక పూట ఉంటాను అకోడ మళ్ళ ఇంక పూట ఇ ఇంటికి రావచ్చు అన్నం తినవాలిసిందేగా
కానీ మా ఇంటికా లేదా రా ఆన్నం మీ ఇంటికాన్న తినాలా అ అదే మరి మా తమ్ముడు ఉంటేనేమో ఆడికడికి తిరుగుతారా గెస్ట్ హౌస్ ఆ అ గెస్ట్ హౌస్ లాగా సచ్చ పోతు రుపరా అండ్ తెలుసా వాళ్ళు ఆమ్ ఉమ్ రెడ్డిస్టల్ అసలే ఉండలేరు మరీ టెంకే గాడి రోకడె నా మల్లా బస్ టేక్ కేర్ మన సాగర్ కూడా ఉన్నారు బస్తాలు మార్తలు హాస్పిటల్ కు వెళ్ళండి అయ్యాయో చదువు లేదు ఇ విషయాలలో
ఉమ్
ఉమ్ ఏడ మీ డాడీ కూకటి కారాబూ చేసిండు పోయండు
మా ఫాదర్ ఆ
ఆ ఎస్
ఏం కా పాడు చేసిండు
మేము బల్పట్ట బల్పిట కిన్నాంగా హోల్ పడితే దాన్ని సిమెంట్ తోటి కబ్ కబ్ చేసిండు డాడీ
ఆ
అది మిషన్ ఉంటది కదా కట్ చేసే మిషన్ ఏదన్నా పీకులు గానీ అ ఉంటాదిగా మా ఇంట్లా ఆ మషన్ పెట్టిందాడ హమ్ కార్బ్ అయింది కొంచెం మళ్లీ లేషిండు
ఉమ్ సిమెంట్ ఊసిపోతే మల్లీ ఏస్తున్నారు
ఉమ్ ఉమ్ మరి మీ ఫాదర్ రారెమో సైడ్ లేడు
ఇలా కొచును కలిసి మళ్ళ అక్క నొచ్చావా
హమ్మ్ హుహు
ఆహా ఇప్పుడు దినాలి ఇప్పుడు నైట్ ఇగ
నైటూ ఎయిట్ ఎయిట్ తర్టీకి
హమ్మ్
హమ్ మా ఇంటి ముందలామా వచ్చిందిరా
వచ్చిందా
యాస్
హమ్
హమ్ ఇంకా మరి లడ్డు లడ్డుగా ఉంటాది మా ఇంటి ముందర ఆమె
మవు రయు పంది పంది కే తింటున్నది
ఇపుడిపోయింది ఆ కొంచం హమ్ అవును నీ ఇంస్టాగ్రామ్ లో చూసినా
నేను లైవ్లోనే చూసా మొన్న పోయే రోజు
హమ్మ్ సరేలే మరి
సరే సరే